అమ్ మెదండి
ఓయ్ వినిపిస్తుందమ్మా?
అంటే మీకు ఏదనా ఒక పని చేయడం అంటే ఇష్టం ఏదైనా ఇష్టంగా చేసే పనులు ఏమన్నా ఉన్నాయా?
ఇష్టంగా చేసేది మేము పొలాలను బాగా ఇష్టంగా పనిచేస్తాం. చెన్లు పొలాల్లో
అంటే విసుగు అవి లేేకుండా
మ్ మాకేం రోస్ గిసు ఏమి ఉండదు బాగా ఇష్ ఇష్టంగా నీట్గా చేస్తాం.
ఉహుమ్మ్
ముక్కకి నీటుగా
ఆమ్ ఇంకా ఏదైనా లైక్ పాటలు పాడడం గాని, అట్లాంటివి ఏమనా ఉన్నాయా?
ఏం పాటలు
అంటే గుళ్ళకి పోయి భజన్లు పోతంటారు కదా అట్లా ఇ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు.
ఉ దండియొద్దా
కొంతమంది గేమ్లు ఆడేకపోతారు. అంటే ఆటలు అట్లా మీకేమన్నా
ప్చ్ అట్లా మేము ఆడము అట్ల గేమ్లు అట్ల
ఈ భజనాలు అట్లాంటివి
హు అట్లా మేము ఎంత చెప్పన్నా భజనలు చేసేవాళ్ళు అట్లా వేరే అలవాట్లు లేవు. అట్లు గేమ్లులాడేవి అ ఇది
ఆ అంటే ఎంతో మీరు భజనాలు చేస్తారా అట్లయితే
మ్ భజనలో వేరే దేవస్థానం మేము అందరూ పోవాలనుకుంటే పోయి చేసేస్తాము ఆడగాని
ఏ హ అంటే ఎంత మంది ఉన్నారు?
మేము పది మంది ఉంటాం.
మీరు పది మంది భజనలు చేసుకుంటూ ఉంటారేమి
హ్
ఉహ్మ్ అంటే వేరే వాళ్ళు పిలిచినా కూడా అక్కడికి గాని వెళ్తారా
పోతాం
ఉహుమ్ అంటే మీరు అంటే వాళ్ళు పిలుస్తారా మిమ్మల్ని అంటే మీరే ఇష్టంగా పోతారా వాళ్ళు పిలిస్తే అంటే మీరు పది మంది కలిసిపోతారా అట్లా
వాళ్ళు పిలిస్తే నువ్వు పోయేదనివి చాలా
ఆహా వాళ్ళు పిలిస్తే మీరందరు పోయి అక్కడ పాటలు పాడతారు. ఎంతసేపు పాడతారు అక్కడ
అక్కడ ఒక రెండు గంటల సేపు. అహ రెండు రెండున్నర గంటల సేపు
ఆ అక్కడే ఉండేసి మిగతా నైట్ నెక్స్ట్ డే వచ్చేస్తారా?
ఉమ్
అంటే ఏ టైమ్ లో ఉంటది భజన అంటే వేరు
అంటే సాయంకాలం పోట్లే సాయంత్రం సంధ్యా సమయం సాయంత్రమే
సాయింత్రమే
ఎనిమిది అట్లా ఎనిమిది గంటలుకి అట్లా పోతే అట్లా స్టార్ట్ చేస్తే ఆ పది పదకొండు అట్లా పదకొండు వరకు చేస్తాం
ఉహ్మ్ అవునండి ఆ అంటే ఇప్పుడు మీ మీరంతా పది మంది బ్యాచ్ కాకుండా ఇప్పుడు మీ తర్వాత ఇంకోవరు చేయడానికి కూడా ఎవరు లేరు కదా
బ్లాంక్ లేదు మరి అంతలోపు తే ఏమో దేవుడు ఇ వాళ్ళే లాక్కుంటడు
అంటే ఎవరన్న ఇప్పుడు వచ్చేవాళ్ళున్నర పిల్లల్లో అంటే చిన్న పిల్లలు భజనలకి ఇంట్రెస్ట్ ఉండే వస్తు స్తార అట్లా గుడి దగ్గర్లోకి అంటే వాళ్ళకి మీరు నేర్పిస్తారా వాళ్ళకేమన్నా ఉమ్ అదె నేర్పి అది కదా వాళ్ళకు కూడా
ఉమ్ కంపల్సరీ న నేచనలో కూడా వారు
తర్వాత వాళ్ళే ఉంటారు
ఆ వాళ్ళు ఉంటరు మా తర్వాత
అంటే మీకి ఆ ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు పిలిసినాగానీ మీరు వెళ్తారా వేరే గుడికి భజనలు చేయడానికి ఎప్పుడు తెసాని కాదనుకోక
లేయా తనము అట్లా
ఆన్ లెండి
ఖచ్చితంగా పోతాం
ఉమ్ మీరు ఆ అవును వెళ్ళల్సి సింధే గుళ్ళకంటే ఎవరైనా వెళ్తారు అయితే మీ బ్యాచ్ అంతా కలిసి ఎప్పుడు ఏం జరిగినా వెళ్తా ఉంటారు
ఉమ్ వెళ్తాం
ఉహుమ్ మ్ అంటె మీరు పండగలు ఎ ఎట్లా జరుపుకుంటారంతా
పండుగలు బాగా చేస్తాం మేము ఆ రోజు ఏదన్నా ఇట్లా దసరా వస్తేగినా
హ్మ్
మేమిక్కడ మా ఆంజనేయ స్వామి గుడిలోంచి
ఉమ్
అట్లా బన్నీ దాకా భజన చేసుకునే పోతాం బదు ఊరం తా రుధువురంతా దేవస్థానాలకి నమస్కారం చేసుకుంటాం
హ్మ్
ఆ రోజు
అవునులేండి
అంటే మేము ఇడ ఆరింటికి వెళితే
హ్మ్
తొమ్మిది పది గంటలయితుంది ఆ రోజు మాకి
అవును లెండి ఆ
మొత్తం దేవస్థానాలన్నీ మీ పత్రిక్తీస్కొని దేవున్దేవున్కి పాదాల మింద పెట్టి అక్కడ నమస్కారం చేసుకొని మళ్ళా ఓస్తావుంటమండి మొత్తం దేవస్థానాల
ఉహ్మ్
దేవస్థానాలు
ఔన్లెండి
ఆ పొద్దు మాత్రం చాలా బాగా చేసుకుంటాం
ఉమ్ హు
ఉమ్ హు
అ ఇప్పుడు అంటే మీరు భజనలో ఉన్నారు కదా పది మంది
మ్
ఆ పది మందిలో అంటే ఒక ఒ ఎవరెవరు ఏం చేస్తంటారు పది మందిలో ఎవరెవరేం చేస్త్ టారు అంటే వ్యవసాయం కాదడిగేది ఆడ పనులోండ్ ఒకరు ఎంత మంది తాళాలు కొడతారు ఏదో హార్మోనియన్ంద
ఉమ్ హార్మొనీ ఒకిద్దరు డక్కి కొడతారు
ఉమ్
తబలా మాదిరిగా
ఉమ్
ఒక ఆయన పెట్టి వాస్తాడు ఆర్మల్ పెట్టి ఇ మ్మ్ మిగతా వాళ్ళంతా తాళాల్ కొడతావుంటారు
మ్ హు ఔనండి మీరు అంటే బట్టల్షాపింగ్ ఎక్కువ ఆన్లైన్ లో కొంటారా లేఅంటే మా మామూల్ షాపులక్పోయి కొంటారా
మేము కొంత వరకు ఎట్లా పడితే అట్లా ఆన్లైన్లోన ఒగోసారి షాపుల్లోనా తెచ్క్ టామ
మ్
మనకు అనుకులాలు బట్టి తీస్కుంటాం
అంటే షాప్ లో బావుంటాయా మీకు మ్ హ్ ఆన్లైన్ లో బావుంటాయా
షాప్లో అంటే మనం కండ్లేదురుగ్ చూస్తాం గదా పోయి ఇప్పుడు ఇది ఒచ్చిన్తర్వాతే సూడాల్ల గదా ఆన్లైన్ లో
ఉమ్ ఒక వేల బట్ట యేం బ రాలే క్
బాలేకపోతే మళ్ళా ఎని కి పెట్టడము మళ్ళ వాళ్ళు ఎనిక్కి ఇవన్నీ క పని ఎక్కువైతుంది కదా ఎవల్కన్నా గనీ
ఉమ్ ఔనౌను
ఒటేసారి షాప్కెళ్ళి అక్కడ్నే తీస్కుంటాం
ఉమ్ అవునులేండి ఉమ్ హు అంటే ఏ-ఏమనిపిస్తుంద్ మీకు ఏద్ మంచిది షాప్ లో బెటరా లేదంటే ఆన్లైన్ లోనే బె బెటరా
మ్ షాపులోనే ఎక్కువ్ కొంతవరకు నే మేము వాడిండేది
మ్ అన్ని షాపే బట్టల్లనే ఉమ్ హు ఏదెక్కువ రేట్ అనిపిస్తాయ్ మీక్ ఆన్లైన్ లో ఎక్కువ రేట్ అనిపిస్తాయా మామూల్ బైటెక్కువ రేట్ అనిపిస్
అట్లెట్ల ఉంటే ఓ పది ఇరవై డిఫరెన్స్ ఉంటాయి సాపుల్లో ఐతే మనం అడుక్కొచ్చిడ ఈ ఆన్లైన్లుంటే ఎన్తుంటే అంతే మొత్తము పే చేయ్యాల్ కదా
ఆవ్
వాళ్ళు వాళ్ళు తెలుగు వాళ్ళు మన అ అనుకూలంలో ఉంటేనే మాట్లాడేదానికి ఏముండదు గదా
మ్
ఇట్ల ఇబ్బంది అయితుందని మేము షాప్ పోతు ఉంటాము ఒకటెసారి
అంటే ఇప్పుడు మనము షాప్ పొన్యము అంటే మనకి దావ ఖర్చులు వస్తాయి
మారాము ఇంగ మేము పొలంకూడా అవని మనం లెక్కేసుకునేకి లేదు కదా
ఆ అదే మనం ఆన్లైన్ లో చేస్తేగినా మనక అంత డబ్బు ఏమంటే దీంట్లో మనకి క్లాత్ ఒకసారి మంచిగా రాక పోతే టైం వేస్ట్ అనమాట అదే ఇదైందినుకో ఒక్క రోజులో పోయి తేవొచ్చు అవునా ఉమ్
ఆన్లైన్ లో పోతాటావా
అంటే మన ఓఫ్ఫ్లిన్ ఇష్టం బయట షాపులో తీ
మ్ మ్ షాపులోనే బావుంటాది
మీరు కుకూరు బయట షాపుల్లోనే తీసుకుంటారు కదా
ఆ
అంటే ఆన్లైన్లో కూడా ఒకసారి మంచిగా వస్తాయి కానీ మనం నమ్మలేం కదా మనకి అర్జెంట్ ఉన్న ప్పుడు అవి ఏం చేయాలేం మనం ఇంకా
చూడకుండా అసుకోరాదే చూడస్తే కదా అట్లా కొచం ఇబ్బంది అయి తంటుంది ఒక్కోసారి అవి వస్తాంటే మంచిగా వస్తాంటయి మనకి ఒక నమ్మకం అనేది ఉండదు కదా అట్లా అందుకు దాని పడే డైరెక్ట్ షాప్ పోతే మనం కండ్లువెట్టి చూస్తాము మ్ మన ఇష్టం వచ్చింది తీసుకుంటాము ఏదో మనకి వాళ్ళకి అనుకూలగా ఉం టే ఏదో తిడడా అడతాము అట్లా మనకి పని జరుగుతుందనమాట
అవునవును
మ్ వేళ్ళు అడిగేకి లేదు కదా ఆన్లైన్లో మ్ అందుకే మరీ సాపనే షాపుకు పోలనే అది దేనుకోసమే
ఉమ్ ఎక్ అంటే మీరు ఎక్కువగా సిటీ లో షాపులకు పోతారా ఆ విలేజ్ లోనే షాప్ లో పోతారా
నేను సిటీలో షాప్ కే ఎక్కువగా పోయేది
అంటే ఎం అట్లా విలేజ్ లో ఉండవా అంత పెద్ద షాప్
ఉంటాయి అంత క్వాలిటీ ఎందుకు తెచ్చిపెట్టుకోరు కదా టౌన్లో అయితే కొంచెం జనాలు ఎక్కువ వస్తారు ఆని క్వాలిటీ బాగుంటుంది ఇడ అంత క్వాలిటీ తెచ్చుకోరు
ఉమ్ అంత డబ్బులు పెట్టలేడనా అంత డబ్బులు
పెట్టలేరు పడిపోయి పెట్టలేరు అ టౌన్ లో ఉంటే టౌన్ లో పోతావునం ఒకటోసారి పోయి తెచ్చుకుంటా
ఉహ్మ్ అంటే మీకు టౌన్ లో ఉండడం అంటే ఇష్టమా సిటీ లో ఉండడం అంటే ఇష్టం ఆ
మాకి పల్లెలకు అలవాటు పడినాం మేము
ఆ
మేము టౌన్ అంటే మాకు కొంచం ఇబ్బంది అవుతుంది
అవును లెండి అన్ అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయేలోపు మీకు ఇబ్బంది అవుతుందా అక్కడ ఉహ్మ్ అంటే మీకు సిటీ అంటే సిటీ లో ఎక్కువగా తొందరగా అలవాటు పడలేము విలేజ్ అలో అలవాటు పడిన్నాం కాబట్టి ఈడ ఉండొచ్చు
కాబట్టి తప్పు అలవాటు పడిపోయారు బాగా
ఆ మరి మీరు ఇప్పుడు విలేజ్ లో ఉన్నారు కదా అంటే చల్లనీళ్ళు మీరు ఎక్కడ నుంచి కాస్తారు
సుండేలంటే మేమోదో ఇట్లా చిన్నదెబ్బ పండూ మాదిరిగా తెచ్చుకొని బాగా
ఉమ్
ఆ దాంట్లోకి పోసుకొని బాగా పట్టి చుట్టుకుంటేనా మట్టికుండలో చాలా బాగుంటాయి అండి
అంటే మీకు ఎందుకప్పుడు వాళ్ళు అంటే కుండ వాటరే తాగమన్నారు పూర్వీకులు
అంటే పూర్వీకులు మంచి ఆరోగ్యం ఇప్పుడి ఇవన్నీ ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేది తాగేది అంతా ఇవన్నీ హెల్త్ కి విరుద్ధమే కదా అనేవి అవసరానికి బాగుంటాయి నిదానంగా అన్ని విరుద్ధమే కదా ఉమ్ మ అట్లా దాన్నే మేము పెద్దలు ఆపోదు పాటించినారు కాబట్టి
ఉమ్
వాళ్ళ అట్లే ఫాలో అయితున్నాం
అవునులేండి
ఉమ్
అంటే మరి వేడి నీళ్ళు మీరు ఎట్లా కరెంట్ నీళ్ళ లేందంటే పొయ్యి నీళ
మేము పొయ్యి పొయ్యి మీద ఎక్కువ నీళ్ళు
ఆ అది కూడా ఎందుకు పెట్టినరట్లా అంటే పొయ్యి నీళ్ళే వాడండి అవే మంచిది అనప్పట్లో మన కోదు హలో
అదీ మనం ఇప్పుడు పొయ్యిమీంద నీళ్ళు
ఉమ్
మనుషిగానీ చాలా మంచిది ఈ హీటరు ఇవన్నీ కొంచెం అన్ని భయంకరమైన పనులవి ఉమ్ ఇవి మాత్రము మనకి నమ్మకమైన పనులు ఉన్నట్లే పొయ్యి అంటిచ్చి నీళ్ళు ఒక బాగ కాగుబట్టుకొని పోసుకుంటే
అవునండి ఉంహు సరే అండి ఓకే